చెప్పండి
ఓవర్ఆక్షన్ చేయొద్దు
చెప్పు ఏం చేస్తున్నావ్
ఏం లేదు తినేసి ఇప్పుడే వచ్చినా
అ వమ్ నేను ఇంకా టిన్లేధు టినెకి పోవాల
ఏం పేడ్తారు ఈ రోజు
ఈరోజు పప్పు పెడతారు
ఆహా
అదే ఆర్డర్ పెట్టుకుందామని ఉన్నాను హ్మ్ ఏది ఇస్తాన్నానావ్ గదా అదిస్తే ఆర్డర్ పెట్టుకుంటా
హండ్రెడ్ రూపీస్ గాదు ఇప్ ఇప్పుడు నేను మమ్మీకి చెప్పినా ఇట్లా
ఎందండి బాబు
కుసుమా కుసుమా దగ్గర డబ్బులు తీసుకున్నా ఇది అది అంటే మా అమ్మ ఎందుకు బాంబే వెలుస్తున్నావు ముందు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావో అనింద్ ది అదేలే మా ఆపిల్ల అడిగేలోపల్ నాకు ఒకలాగా అనింది ఆపిల్ల ఇప్పుడే అడిగింది నేను ఇప్పుడు అడిగిన్నాను అని అన్నా అన్న
హ్మ్
స్తాను అని చెప్పి నేను టూ సిక్స్టీ అడిగితే త్రీ హండ్రెడ్ ఏసింది.
ఆ
అడిగితే ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఏసింది. మనం మీట్ అయితే దాని తర్వాత అక్కడ డబ్బులు అయిపోతుంది. దాని తర్వాత మా అమ్మ నాకు ఇస్తుందా లేదా అని నాకు డౌట్గా ఉంది లేక్ పోతే నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయమంటావా
వెయిట్ చెయ్
సరేలే
మనకి ఇంకా వచ్చేది ఉంది కదా అ
అమ్మమ్మ వాళ్ళు వస్తారు ఇప్పుడు
ఏంది
అమ్మమ్మా వాళ్
యాడిక్ ఎ
బెంగళూర్కి
దేనికి
అదే చిన్నోది నన్న రమ్మన్ రమ్మనిం ఏ ఒకవేళ నేను ఒకటే వస్తాను నాకు ఇంటర్వ్యూ వరకు తోడ వస్తావా అని నాకు రేపు ఎగ్జామ్ ఉంది అటెండెన్స్ కూడా లేదు రాలేను అని చెప్న అవునా అని చెప్పి మా వాళ్ళ అమ్మమ్మని లతమ్మని వాళ్ళందర పీల్చుకోచ్చుకుంటా
ఓకే ఓకే ఇంటర్వ్యూ కి దువంతురా అడగదు ఇంగ్లీష్ మాట్లాడతారా
మ్మ్
ఇంగ్లీష్ మాట్లాడుతవా అంటున్న
ఎవరు ఆహా కలిసి కట్టుగా ఉంటే భయం ఎందు కొంటారు
ఆహా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతవ అంటున్న చిన్ను
ఆహ రాదు ఏ మొ అదే చూడాల
నాంకు నీకే
మ్మ్
ఈ రోజు సీసీఎం మీటీరిలో అందరూ అగెన్స్ట్ అయిపోన వర్క్ చేసుకునే నేను కూడా ఎస్నండి అ
ఏమని
అదే ఈ ఫోర్ థౌసండ్ ఎందుకు కట్టాలి మేము క్రెడిట్ కోర్స్కి రేట్స్ ఉంటాయి కాబట్టే కదా మేము ఫీజు అంతా కట్టేది
మ్మ్
పి ఎం తో ఇంక్లూడెడే మా ముందే రిసిప్ట్ వస్తది అది ఇది అంటే లేదు ఇది ఎగ్జామ్ కోసము ఇది కట్టాలా అది ఇది అన్నే మళ్ళీ ఇప్పుడు చాలా సబ్జెక్ట్లు ఉన్నాయి మాకు మళ్ళీ దానికి కూడా కట్టాలేమో అనేది దానికి ఎందుకు కడతం మళ్ళీ దీనికి ఎందుకు కట్టాలి మేమో అనేసి మాట్లాడనాము
మ్మ్
నాతో అది రిజెక్ట్ ఆబ్జెక్ట్ వుయ్ హావ్ క్లాసెస్ డ్యురింగ్ స్టడీ హాలిడేస్ అని పెట్నా అని చెప్ టినా దెర్ ఇస్ ఎ టాక్ అంతే కదా అని అంతే లేదు మా హెచ్ ఓ డి మేడం చెప్పింది అంటే ఇంకా మీరు హెచ్ ఓ డి పీడా గా ఉందే అని అంటున్నారు అడిగితే అంటే ఇంకెందుకు సి సి ఎం మీటింగ్ పెట్టింది
హ్మ్
వసేదు
హ్మ్
మ్
ఈ సమ్ కి అడ్జస్ట్ అయిపోండి లాస్ట్ తాకా ఎన్ని క్లాస్ వెల్ ఆటో కేటగున్నవ్ అనేసి చాటింగే చెప్పనా ఇప్పుడికిప్పుడు లాస్ట్ ఎండ్ వీక్ ఇక్కడ ఉన్నప్పుడు వచ్చి చెప్పి మొత్తం మా మీద పిన్ పెడితే నోర్ ఎక్కువ అయితారు మాకు కో ఏ ఎందుకు ఈడెసిష ట్వాకి టూ హండ్రెడ్ చేస్తాన్నారు ఆది ఇది అంటే ఏ సి సి మీటింగ్ లో ఎప్పుడూ విశ్వంకి ఇచ్చేద్ లేదు, ఇప్పుడు జెస్తాన్నాం అంటే మన మీద ఎంత ప్రెస్సర్ ఉందో ఆలోచించండి అని జెప్పింది. హలో
ఆ
ఇంతే నీకేం జేయను ఈ రోజు
అదే ఉంటది నార్మలీ అంతా
ఆహ్ ఏంది
అదేం జరుగుతాది అంతా నార్మలే క్లాస్క్ పోయ్న్నాను
హ్మ్
లూడో ఆడుకున్నాను మళ్ళా రేప్ ఎక్సమ్స్ కి ఎదో కొంచెం ప్రాక్టీస్ చేస్నాను
ఎం ఎగ్జామ్ రేపు
రేపటికి అదే న్యూమరిల్ ఆప్టిమైజేషన్
ఎందుకు ఎగ్జాము అయిపోయినాయ్ కదా మజంతా
ఎ టూ
ఇంటర్నల్స్ ఏవో
అట్లే అనుకో, మాకు గ్యాప్ ఉండదు, నువ్వు అంటాన్నావు కదా ప్రెజర్ అని, మ మీకు టైమింగ్స్ కూడా ప్రెజర్ కాగానీ, మాకు సఏ వన్ అయిపోయింది మిడ్ టర్మ్ అయింది, మిడ్ టర్మ్ అయిపోయింది ఇప్పుడు సఏ టూ అసలు గ్యాప్ అయినా ఉందా నాలుగు రోజులు ఇచ్చినాడు గ్యాప్
నాలుగు రోజులు ఉంది కద గ్యాప్
వెడ్నెస్ డే అవుతుంది, వెడ్నెస్ డే అయిన తర్వాత సిఏ ల్యాబ్, మళ్ళ సిఏ టు ల్యాబ్ జరుగుతుంది. క్లాస్ జరిగిన వెంటనే కరెంట్ ముందుగా ట్వంటీ డేస్ పదహైదు రోజులు క్లాస్ జరుగుతుంది పదహైదు రోజులు కూడా కాదు ఇంకా ఎక్కువ తక్కువలోనే అయిపోతది మళ్ళ అప్పుడు అందరు అసస్ంట్లని తల మీద పండేస్తారు స్తారు అసెస్మెంట్ రాసుకుంటా ఉండగానే ఎంటర్కి వచ్చేస్తరు
అంతే మాక్కూడా
మీకు సి ఎ అదేం అన్ని ఉండవ్ కదా
మాకు అసైన్మెంట్లు కోర్సురాలు మ్యాట్ ల్యాబ్లు
అవ్వన్నీ మాకు ఉన్నాయి లే
కోర్సు లా ఉందా
ఉమ్ కో సార్ చెప్పినాడు చెయ్యమని మాకు ఒకసారి ఒకదానికి ఒకటి
హు మాకొక సబ్జెక్ట్ కు ఐదు
అయినా పెద్ద పెద్ద ఇంటరా ఏమి లేదు కదా
మట్ మట్లా మట్లా ఆ సరే అది వో లెవా
అది ఇంకా చేసే దాంట్లో ఏముంది ఆ మ్యాట్ ల్యాబ్ కూడా చేసిన మా ఫస్ట్ స్సం ఫస్ట్ సేమ్ నాకు ఆ సబ్జెక్టే ఉంది
ఫస్ట్ సేమ్ కాదు ఇప్పుడు మాట్ ల్యాబ్ ఉందా
లేదు
మ్యాట్ లాబ్ లో ఎప్పుడన్న ఒక కోర్సు చేసినవా ఆన్లైన్ కానీ
మాకు సెమ్ మ్మలోనే ఉండిందంటే మళ్ళా చేసినావా అని అడుగుతావు
కా క మ్ పక్కన పెట్టీయ్ ఇప్పుడుదంట్లో కొ కోర్సులు ఎం అయినా చేసినావా అంటున్నా ఒక్కొక్కటి ఏం ఒక కోర్సులో సర్టిఫికేట్ రావాలంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ కూర్చోవాల
నువ్వు కూర్చుంటున్నావ రోజు
నేను అది చేస్తా అప్పేసి ఈ మ్యాట్ ల్యాబ్ వదిలేసేస్తా నిను
అవును ఆడాలే కూర్చుంటున్నావా నువ్వు రోజూ
కూర్చోవట్లేదు ఐ డోంట్ హావ్ టైం టు సిట్ ఆన్
అవునా కదా నువ్ మరి ఎట్ట పోయి మాట్లాడి తావ్ ప్రజర్ ఉంది ఇది అది అని
అవును ఇంకా ల్యాబ్ టైమ్ లో కూడా మేము ఇదే కదా చేసుకోవాల్సి వస్తుంది
మీకు టైం వస్థంది కదా ల్యాబ్ లో ఇంకేమి
మరి ల్యాబ్ చేయాల్సింది
వాళ్ళు మేనేజ్ చేస్తా మేనేజ్ చేయడానికే కదా క్లాసులు పెడుతున్నారు మీకు
వాళ్ళ మామీద ఎందుకు రుద్దాలా స్టార్టింగ్ లోనే మేనేజ్ చేయొచ్చు కదా లాస్ట్ మూమెంట్ లో ఒక కోర్స్ ఏందీ యాడ్ చేసేది ఇంకో టూ వీక్స్ ఉంటే అయిపోతది సిమ్ హు ఆ మూమెంట్ లో వచ్చేసి ఎందుకు ఒక కోర్స్ యాడ్ చేసేది మాకు వచ్చి
అదే ప్రెసర్ అని చెప్తున్నారు మీరయితే
ఉమ్
ఆహ్
స్టడీ హాలిడేస్ లో ఏంది మళ్ళా క్లాస్ లో పెడుతరు ఇంకా స్టడీ హాలిడేస్ లో ఏం చేసికి చదువుకునేకే కదా స్టడీ హాలిడేస్ ఇచ్చేది. ఫోటో కాసేది మైండ్
నువ్వే దాంతో సోగం కూడా పడవు మళ్ళా స్టడీ అవర్స్ హాలిడేస్ ఇచ్చినా ఇవకపోయినా నువ్వు నిద్రపోతవు కదా పొద్దురు నుంచి సాయంత్రం వరకు. అసలు ఈ రోజు ఎందుకు అంత నిద్రపోయినవ్ కాదు కాదు ఆహ్. ఇంటికి పోయి నువ్వు బాలే చదువుతవులే గాని తెలిసింది గాని. సించిన ఓ పక్కన పెట్టు.
ఉమ్
ఈ రోజు నువ్వు అసలు నువ్వు అన్నిసేపు ఏం పడు ఎందుకు పడుకున్నావు. నేను రాత్రి నేను చచ్చిపోతాన్న కూడా ఒక ఫోన్ లిఫ్ట్ చేయలే. ట్రాఫిక్ మధ్యలోవదిలేసి వెళ్ళీపోయినావు. పదిన్నర, పది నలభైలే, పదిన్నర కాదు. పది నలభై రెండో, పది నలభై ఎనిమిదో పడుకున్నావు. పొద్దునేమో ఎంతకు లేస్
పది నలభై దు పదిహైను వైదు ఎంటికి పనుకోలే
ఆహ్ మరి ఇంకేం చేసినావు.
ఏమో ఏదోలాగా ఉండే ఏర్చుకుంటా అంట లెవెన్ థర్టీ దాకా ఉన్నాను మళ్ళా పడుకున్నాను.
మరి నేను ఫోన్ చేసినా కదా అప్పుడు ఎందుకు లిస్ట్ చేయలేదు.
మా నాన్న పోలేదు ఇంకా.
ఆహ్ చేతు పెట్కోలేదే ఇదే చేప్పు ఆనం. నేను ఎందుకు చెప్తాను.
చార్జ్ పెట్టామా పెట్టేద ఏదో ఆలోచించ్. ఉంటా నా బాధలు ఏం. మడతాం
లెవెన్ ఫోర్ కంత జేష్. ఆహ్ మళ్ళా నువ్వు అందుకే చేసినం. మళ్ళా ఇంకా ఎంతెంతకో చేసినా.
నో ఇప్పుడు ఏం నిద్ర వస్తానట్టుగానే ఉంది కానీ ఏదైనా పో కంప్లీట్గా ఎటు పోలే చాల్లే పో అంతా ఎందుకు
ఇగ పడుకున్నావు కదా మధ్యాహ్నం వచ్చి పడుకున్నావు మళ్ళా.
అమ్మకుటు మా పూర్తిగా పడుకోవట్లేదు.
అది ప్రబ్లమా.
ప్రాబ్లం అనీ నేను చెప్పినానా.
సరేలే ఇంకేమి.
ఇదేనా మీ అమ్మతో మాట్లాడింది.
అదే మాట్లాడిన నాకు చేతులో డబ్బులు లేకపోతే ఒకలాగయిపోతది మనసు అట్టే ఉంది నాకు ఇప్పుడు ఉంది కాని డబ్బు లోప్ కానీ ఏమో ఒకలాంటి శని మిస్. ందా ఇప్పుదాయితే వతాని క కార్య వారికి ఎంత నా డీటెయిల్స్ ఇచ్చేయ్ మంటావా చెప్పు ఇవన్నీ మాట్లాడకూడదనే నీకు చెప్పింది స్టార్టింగ్ లో
ఓకే ఓకే
చెప్పు సరే నేను ఫోన్ కట్ చేస్తాను మల్లా చేస్తా
హ్మ్ స అ